హలో
హలో
ఆ హలో బాగున్నావా
ఉ బాగున్న నువ్వు ఎలా ఉన్నావు
ఊ బాగున్నా
ఏం చేస్తున్నావ్
నాకేదో ప్రాజెక్ట్ చెప్పింటే
అవునా ఏం ప్రాజెక్ట్
ఇది మనం ఒక వెబ్ పేజెస్ డెవలప్ డెవలప్ చేస్తాం దీంట్లో
వెబ్ పేజ్ అంటే ఏదైనా ఒక దాని గురించి సెర్చ్ చేస్తే డీటెయిల్స్ మొత్తం వత్ చ్చలాగనా హా ఓకే ఓకే హా
ఆ ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఒక ఫ్రంట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా మనకి రిజిస్టర్ హోమ్ ఆ డీటెయిల్స్ వస్తు తాయి చూడు
ఆ అవుంగల్
అవి చేసేవి దానికి హెచ్డిఎంఎల్స్ ఎస్ ఎస్ అని ఒక లాంగ్వేజ్ అనిడ్ల్ అవి యూసెస్ తీకొని ఏదో కొంచెం చేసా ఇంకా చేయల్ల
ఉమ్ ఇంకేం మరి తిన్నావా
ఉమ్ నువ్వు తిన్నావా
ఉమ్ తిన్నా ఇవాళ
నీకేం చెప్తున్నారు ట్రైనింగ్ లో
మాకా అంటే మీకు లాగా మన్ లీ మంత్లీ ట్రైనింగ్ కాదు మరి మంత్లీ కి ఫోర్ ఆ సాఫ్టువేర్స్ అనమాట మా రిలేటడ్ ఒకటి ప్రైమరీరా అదొక కాస్టింగ్ ఇప్పుడు ను ఒక బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్నావు అను కో
హూ
అందులో టాస్క్స్ అన్ని ఉంటాయి కదా అంటే ఎగ్జంపుల్ ఒక రోజు ఎక్స్కరెషన్ జరుగుతద్ తర్వాత కాంక్రీట్ వేస్తారు వాల్స్ కడతారు అలా ఉంటాయి కదా
ఆ
సో అలా యాక్టివిటీస్ అన్ని ఉంటాయి సో ఏ యాక్టివిటీ కి ఎన్ని రోజుల టైం పడుతుంది ఆ యాక్టివిటీ టికి ఎంత మంది వర్కర్స్ కావాలా ఎంత మంది ఆ వర్కర్స్ తర్వాత దానికి రిలేటెడ్ వర్క్ ఉంటది కదా సో అదంతా ఒకటి ఇంకా కాస్ట్ బడ్జెట్ తో సహా ఇచ్చేస్తుంది అదొ ఒకటి సాఫ్ట్వేర్ ప్రైమవేరా అని
మ్ హు
మ్ తర్వాతా స్కెచ్ అప్ అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అది
ఆహా అది ముందు మీరు క్యాడ్లు
ఆ అది జస్ట్ ఆ క్యాడే కాకపోతే అది ఇంటీరియర్ డిజైన్గా జస్ట్ టూడి ఇప్పుడు నువ్వు టాప్ వ్యూలో నుంచి చూస్ స్తె ఏం కనిపిస్తుందో అది మాత్రం గీస్తాం అంతే టాప్ వ్యూ గాని సెక్షనల్ వ్యూ గానీ ఫ్రెం వ్యూ కూడా గియ్ ట్స్ కాకపోతే ఇందులో సపరేట్ సపరేట్ గా అన్ని గీయాలి ఆటో క్యాడ్ లో కానీ ఆ ఇక్కడా ఆటోమేటిక్ గా జనరేట్ అయితాయి నువ్వు టాప్ వివ్ చ్ గిసవంటే ఆటోమేటిక్ గా మీ తన్ని జనరేట్ అయిపోతాయి అలా ఉంటదనమాట
ఓకే ఓకే
మ్
అయితే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అయిపోయినాయా అన్ని
ఆ ఆల్మోస్ట్ అయిపోయయ్ ఆల్రెడీ ఆటో క్యాడ్ చేసున్నాము కానీ ఇంకొంచం అడ్వాన్స్ వెర్షన్స్ ఉంటాయి కదా
మ్
అవి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్క ట్ అందులో కాంపనెంట్స్ ఉంటాయి కదా
మ్
ఒక్క దాని గురించి చెప్తా ఉన్నారు చూడాలే కానీ నాకు రేపు సైట్ విజిట్ ఉంది వేరే మదన్పల్లిలో
సైట్ పిజిటా
మ్ అంటే అక్కడ ఆ చెప్పు చెప్పు
సైట్ జ్విన్ అంటే కొత్త బిల్డింగ్ కట్టేదా లేక ఎట్లా అని అడుగుతున్నా
ఆహా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ే అది కాకపోతే కన్స్ట్రక్షన్ అయ్యి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతాంది ఇప్పుడు అంటే కన్స్ట్రక్ట్ చేసి వదిలేసార్ దాన్ని ఎన్వైరాన్మెంట్ కట్లనె ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని రీహాబిలిటేషన్ చేద్దాము అనుకుంటున్నారు సో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతాంది కదా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి
అవున్లే
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ ఇంకా ఎన్ని రోలు వస్తాయి య్యో చెక్ చేసి చెప్పాలి ఆ బిల్డింగ్ లైఫ్ స్పాన్ ఇంకా ఎన్ని రోజులు ఉందో అని సో దాని కొసమని
ప్పగలరా
ఆ చెప్పగలం
అంటే ఎట్లా టెస్ట్ చేస్తారు మీరు వాటిని
ఆ మెయిన్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ రీబోన్ హ్యామర్ మెథడ్ అని ఒక ఉంటుంది రిపోడ్ హ్యామర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటది
మ్ హూ
అది ఎలా అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బిల్డింగ్ అది కాంక్రీట్ వేసింటారు కదా మొత్తమే క కి బీమ్స్కి కనా
ఉమ్మ్
ఓ దానికి జస్ట్ దానికి దాని పైన పుష్ చేసామంటే దాని యొక్క స్ట్రెంత్ ఇ స్తుంది ఆ కాలంది ఎంత అనేసి
మ్మ్ఉమ్మ్ స్ట్రింగస్ స్ట్రెంత్ బట్టి ర చెప్పచ్చు
కీ మనం రీడిజైన్ చే కొత్తగా ఏం చేయ్యాలా అని తెలుస్తాది ట్లే ఇంకా చానా టెస్ట్లు ఉంటాయి యూపివి అని అల్ట్రాసోనిక్ పల్స్ వెలా సిటీ కాంక్రీట్ ఏసి టారు కదా అందులో వాయిట్స్ ఉంటాయి తెలుసా గ్యాప్లు
ఆ అవున్లే
ఆ అది ఎంతుంది కాంగి ఆ కాలం బాగుందా ఫుల్ వైడ్స్‌తో ఉందా అని కనుక్కునేదానికి ఒకటి ఉంటది
మ్మ్ఉమ్మ్
ఇంకా కాంక్రీట్లో రీ ఎన్ఫోర్స్మెంట్ పెడతారు కదా స్టీల్ బార్స్
ఉమ్మ్ ఉమ్మ్
ఆ దానికి కూడా ఫరోజన్ టెస్ట్ అని ఒకటి ఉంటది అది ఎట్లా తుప్పు పట్టింది అని హా
తో అది ఒక కెమెరా లాగా పెట్టుకొని చూస్తా ఉంటాం చూడు
అది టెస్ట్ కాదు అది సర్వే అన్నమాట
ఓహో
ఇంగా అది ఇదంతా బిల్డింగ్స్‌లో చేస్తారు అదంతా ల్య నువ్వు బిల్డింగ్ కట్టకముందు ఒక నీకొక ల్యాండ్ ఉంటది కదా అట్‌ లేటేడ్ది ఎట్లట్లా అన్ఈవెన్‌గా ఉంటది కదా
ఉమ్
అదంతా లెవెల్‌కి తీసుకోనొచ్చి అది తీయోడు లైట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఉంటాయి ఫస్ట్‌లో తీయోడు లైట్ వాడేవాళ్ళము తర్వాత ఆటో లెవెల్ కోచ్చింది ఇప్పుడు టోటల్ స్టేషన్ కోచ్చింది ఆల్రెడీ
ఉమ్మ్
అడ్వాన్స్ అయితే టోటల్ స్టేషన్ వాడుతారు
మ్మ్ఉమ్మ్
ఉహ్మ్ కెమెరా కాదమ్మా అది ఫోటోల్ తీస్తార్ దాంట్లో నుంచి
అంటే ఫోటోలు తీసే మారిగుం టుంది కదా కెమెరా లాగా అన్న
ఆ దాంట్లో టెలిస్కోప్ ఉంటది
ఉమ్మ్
ఆహ్
ఇది మొన్న కొత్త సినిమా ఒకటి చూసిన మలయాళంది
ఆహా
పేరు గుర్తు రావట్లేదు ఆ అథిరాది ఆ అతిరాది సినిమాది దాం ట్లో హీరో ఎందుకు సివిల్ ఇంజనీర్ తీసుకున్నావు నువ్వు అంటే చాన కామెడీ ఆన్సర్ ఇస్తాడు
అద్దో కెమెరాలో చూసుకొని బతి
లేదు ఆహ్ అట్ అది కాదు చిన్న ప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ మట్టేస్తారు మట్టిలో నీళ్ళు వేస్తారు మళ్ళీ సిమెంట్ వేస్ తారు మళ్ళీ కలుపుతారు అది చూడ్డానికి చానా కంటికి నచ్చిందంట వాడికి ఆ తినేయాల అనిపిస్తుందింట అట్టుంటుందంటేది వాడికి అందుకు సివిల్ జాయిన్ అయినా అన్నాడు ఆ డైలాగ్ ఫేమస్ అయిందది
అయితే ఫన్నీ
హ్మ్ ఇంకోటి ఏందంటే వాడు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లో ఆటోమేటిగ్గా కాంక్రీట్ అదే మిషన్ లో వాడు గన్ను లాగా అది ఫాస్ట్ గా వస్తుంది ఫోర్స్ లో చానా చానా
చూసా చూసాలే ఈ రీల్ నేను కూడా చూసాను ఫేమస్ అయింది
ఆ
ఇది మా ఈ బిట్ మాత్రం చూసాను
అది ఫైనలియర్ ప్రాజెక్ట్ లో చేస్తాడు వాడు కానీ లెక్చరర్ వస్తాడు కదా వేలిడే వెరిఫై చేయడానికి అప్పుడు రాదు ఆ మళ్ళీ వీలంత్ తా ఫైట్ చేసేటప్పుడు పన్ చేస్తుంది
ఆ ఆ ఈ బిట్ ఈ షార్ట్ నేను చూసాను నేను
ఆ
హ్మ్
ఎందుకు రా నువ్వు సివిల్ తీసుకున్నావ్ అంటే ఇదొక ప్యాషన్ నాకు అని ఇ ఈ స్టోరీ చెప్తాడు
అబ్బో పెద్ద స్టోరీనే ఉంది
హ్మ్ మళ్ళా వాళ్ళ అన్న మంచోడని వాళ్ళ అన్న పేరు వాళ్ళన్న మొఖం చూసి వాడ్ని తీసుకుంటారు అట్ కాలేజ్ లో
అయ్యయ్యో ఏమా హీరో అంతా అంటే అంత ఫేమస్సా అంత సైలెంటా
ఆహా ఫస్ట్ డే కాలేజ్ లోనే నువ్వు ఎందుకు సివిల్ తీసుకున్నావు అంటే అంత చెత్త ఆన్సర్ ఎవరైనా ఇస్తారా
కాదు అది నిజమే అనుకో
అట్లా బాగుంటుంది సినిమా కూడా
ఓ
ఇంకా మన డిప్లమా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేయలా మన డిప్ డిప్లమా ఫ్రెండ్స్ ఎవ్వరు ఫోన్ చేయలా
లేదు వాళ్ళు చాలా రోజులయింది కాల్ చేసి ఇంకా రీసెంట్ గా ఇం ఇంక మా ఫ్రెండ్ ది ఒక అమ్మాయిది బర్త్డే ఉంది
ఊహూ
ఆ రోజు ఇంకా నా రూమ్ లోనే ఇంకొక అమ్మాయుంటది నాతో పాట్ నా ఫ్రెండ్ ఇద్దరం డిప్ మా కలిసి చదువుకున్నాము ఇప్పుడు కూడా ఇంకా బి టెక్ ఇద్దరమూ ఒకే చోట ఒకే కాలేజి కాకపోతే బ్రాంచ్ సప్రేటు
ఉహు
ఇంక ఇద్దరం కల్సి మేం కావాలా దాని బర్త్డే రోజు కాల్ చేసాం ట్వెల్వ్ ఓ క్లాక్ కి అంత తే తర్వాత ఏం లేదు
ఆ ఆ తర్వాత నాకు ఒకసారి చేసిందా పాప
ఆహా
నిన్ను అడిగింది అప్పుడు నువ్వు కాలేజ్ లో ఉండిఉండవు అనుకుంటా అందుకే నువ్వు ఫోన్ ఎత్తలేదు అప్పుడు
ఆ
ఉమ్ ఆ రోజు చేసింది ఓయమ్మ ఆ రోజు ఫోన్ చేసి ఇయలేన్ బాధంతా ఆ పిల్లతో అన్నట్టు మాట్లాడింది
అవునా ఏమంత బాధ వచ్చేం పని అయిన తను ఇంటర్న్షిప్ చేస్ స్తోందేమో కదా బెంగుళూర్లో
ట్లోనే
ఆహా ఏమంట అంత బాధ కావాలనే తన్ అదే కావాలి ఏదో డైలాగ్ ఉంది చూడు
ఆహ్హ్
కార్తే ఏదో నేనే కావాలని నన్ను పెళ్లి చేసుకుంది ఆ లక్కీ భాస్కర్లో
ఆహ్హ్
నేనే కావాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదురిచ్చి వెంటబడి పెళ్ళి చేసుకో ఆ అలా అదే ఇంటర్న్షిప్ కావాలని ఇక్కడ వద్దని అదే పనిగా అక్కడికి ఎళ్ళి కూలి పన్ చేేస్తాది గదా ఇంకేమంట
ఆ కూలి పని చేసే కాడే ఇంకొ కూలోడు తగులుకున్నాడు
ఎక్కడికి పోయాను ఇదే పంచాయతా ఇంకా వేరే ఏం ఉండదా
అది బెంగళూరు గదా
ఉమ్ ఏ అయినా ఎలా అవి ఆ కరువులో ఉన్నర్లే
ఆ
కాని ఎలా అన్ని ఆ బాబాకు వస్తున్నాయి నాకు తెలిదు వాళ్ళ కన్ను పని చేేస్తా లేదా లేక ఈ పాప మనం డిప్లామా నుంచి బయటిక్ పోయాక అట్లా తయారయిందా
ఇది అసల్ అవును ఏమన్నా అంటే నేనేం మారలేదు ముందెట్టున్నానో మీతో ఎట్టున్నానో అట్టే ఉన్నా అంటుంది
ఆహా అట్లనే ఉంటే ఎట్లనే ఇట్లన్నీ వస్తాయి
ఆ
అంటే తను బాలేదని కాదు ఇది చేసే అవతరాలి ఇది ఉండే అవతరానికి బిహేవియర్ ఎట్లట్ తొంగర్ తొంగరగా ఉంటది
ఆ
దాన్ని ఎలా మీరు చూసి లైక్ చేసారా అని
అంటే మన దగ్గర అట్టుంటుందేమో వాళ్ళ దగ్గర అంత టెక్కు చూపించి ఉంటుంది
మేబి అది కూడా పాయింటే అవ్వచ్చు
మ్ ఆటిట్యూడ్ క్వీన్ పేరు పెట్టరా బాబుకి వాళ్ళ ఫ్రెండ్స్
అవున చెప్పేది మర్చిపోయాను కదా వాళ్ళ వాళ్ళు బర్డే తన్ను ఫోన్ చేసామని చెప్పాను కదా అవాలి బర్డే ఆ కేక్ పైన కూడా పొగరు అని రాశారు
అయ్యో
అట్లా గే పొగరు అని రాశారు
మ్
ఆ కేక్ తెచ్చి అబ్బాయిలు తీసుకొచ్చారు అక్కడ నేను నేన్ ను నా రమ్మెంట్ నా ఫ్రెండ్ ఇద్దరం షాక్ అయిపోయాం
మ్ అట్లా తయారయింది ఆ పాప
పన్నెండు అవుతుంది అప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఓకే ఇంక వాళ్ళ పీజీ దగ్గర ఇంకా అబ్బాయిలు వచ్చే వరకి మేము షాక్ అసలు
మ్
ఆ
ఇంగేమ్ చేయలేం అందరు మారుతా ఉన్నారు
మ్
అదే ఆ ని ఖిలా ఎవరు ప్రపోజ్ చేస్తారంట బావకి
ఎవరికి ఏమి ఎవరు
ఎవరు నాకు పేరు గుర్తు రావట్ల నితినో నిఖిలో
ఏ నితిన్ తెలీదు నిఖిల్ అయితే వాళ్ళ అన్నేమో కద
వాళ్ళ వాడి ఫ్రెండు
ఒ వాళ్ళ ఫ్రెండ్ అన్న వాళ్ళ ఫ్రెండ్
ఆ ప్రపోజ్ చేసిన్నాడంటే ఈమె యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పింది
ఆహ
మళ్ళా ఇంకా చిన్నప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు బాగా క్లోజ్లే వీడ్ వాడు అన్న అయినా కూడా ముగ్గురు ఒకే క్లాస్
ఆ ఓకే ఓకే
మ్ ఇంకా వాడికి చిన్నప్పటి నుంచి పాప అయినా కొంచెం ఏదో ఉనిందంట ఇప్పుడు ధైర్యం చేసుకొని చెప్పేసినాడు
ఓ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్
ఆ ఈ పాప యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత వాడు ఏమైపోతాడో అని ఈమె చనా టెన్షన్ అయిపోయింది
ఆ
వాళ్ళన్న మాట్లాడొద్దు అని వాళ్ళు గొడవేసుకున్నా కూడా ఈ పాప మాట్లాడుతుంది
ఆ
అప్పుడేమనుకోవాలి చెప్పు నేను చెప్పిన మీ అన్న చెప్పినాడు అయినా నువ్వు మళ్ళా వాడితో మాట్లాడితే వాడికి హోప్ ఇచ్చినట్టు ఉంటుంది మాట్లాడొద్దు అంటే అట్టెట్ట మాట్లాడకుండా ఉంటాను చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసి ఉన్నాము అంటుంది
మ్